నమస్కా
ఆ నమస్కారం అండి
ఎలా ఉన్నారండి
ఆ బాగున్నమండి మీరేలా ఉన్నారండి
బాగున్నామండి
ఆ భోంచేసారా అండి
ఆ భోంచేసానండి మీరు భోంచేసారాండి
ఆ భోంచేసానండి ఎక్కడున్నారండి
ఇంట్లో ఉన్నానండి
అవున అండి
మీరు అండి
నేను ఇక్కడ పాఠశాలో ఉన్నానండి అవునండి అంటే మీతో కొంచం సప్ సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాను మీరు అనుమ
అ తప్పకుండా అండి
అంటే మీ నుంచి కొంచెం సమాచారాన్ని సేకరించుకోవాలనుకుంటున్నానండి
ఆ ఎటువంటి సమాచారం అండి
అంటే ఆహారం గురించి అండి మన ఆహారం ఎలాంటి ఆహారం గురి ఎలాంటి టి ఆహారం తింటే మనకి మనం ఆరోగ్యంగా ఉంటాము మనం ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలా అని ఆ ఆ ఆ టాపిక్ గురించి మాట్లాడుదాం అనుకుంటున్నానం
ఓ అంటే మనం పోష్ పౌష్టికాహారాన్ని తీసుకోవాలండి
అంటే మీరు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటారండి హెల్తిగా ఉండటానికి
అంటే నేను రోజు ఒక గుడ్డు తింటుంటా అండి ఉడకబెట్టిన గుడ్డు
అవునండి
శనివారం తప్ప ప్రతివారం తింటుంటాను
అవునండి
వారానికి రెండు రోజులలో రెండు లేదా మూడు జులు ఆకుకూరలు గానీ అంటే ఆకుకూరతో చేసిన ఏదో ఒక వంటకం ట అండి
అవునండి
ఒక వీక్లీ వన్స్ అలా అంటే వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి నాన్ వెజ్ తింటుంటా అంటే చికెన్ కానీ చేపలు అలా
అవునా అండి
ఇంకా అంటే మన ఆరో మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ గానీ మినరల్స్ గానీ ఫైబర్ గానీ అలాంటివన్నీ ఫుడ్ లో అయితే లభిస్తాయో అటువంటివన్నీ తీసుకోవాలండి మీ దృష్టిలో పౌష్టికాహారం అంటే ఏమిటండి
అంటే నా దృష్టిలో పౌష్టికాహారం అంటే మామూలుగా వచ్చేసి ఆ మనము ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్రూట్సు అలాగా ప్రోటీన్ ఎక్కువ మీట్ లో ఉంటుంది కదండి అందుకు మ నా ఎక్కువ తినాలండి మనము నాన్ వెజ్ ఎక్కువ తినకు పోయిన గాని వారానికి ఒకసారి తిన్నా గుడ్డు అలాగా తీసుకోవడం మంచిదండి ఇంకా నాన్ వెజ్ తిన ళు తిననలు సోయ చెంగ్స్లు అలా తినచ్చండి మాములుగా గుడ్డులో ఉండే ప్రోటీన్సు అలా ఉండే దాట్ లోనేటివన్నీ ఇంగా దాంట్లో ఉంటాయండి సోయా చెంస్ లో అలాగే పన్నీరు ఆ అలా అలాంటి కూడా తినాలండి
ఆ
మీరు ఎక్కువ నాన్ వెజ్ తింటారా లేకుంటే వెజ్ తింటారా అండి
రెండు తింటూటాఅండి
అవునా అండి
అంటే నాకు వెజ్ లో బాగా ఇష్టం అంటే వెజిటబుల్ రైస్ ఇంకా వంకాయ చారండి
ఆ అవునండి
ఇంకా నాన్ వేజ్ లో అయితే చేపలు అంటే చాలా ఇష్టం అండి
ఆ అవునండి
మీకు అండి ఏ వంటకాల అంటే ఇష్టం
నాకు వచ్చేసి మాముూలుగా అన్నం పప్పు తింటా నండి మాముూలుగా అలాగే ఇంగ వెజ్ లో వచ్చేసి అది ఇష్టం అండి మాములుగా ఇంట్లో చేసిందే ఆ మాముూలుగా నాన్ వెజ్లో అంటే బిర్యానీ మాములు చికెన్ కర్రీ అలాంటి తింటా అండి
చికెన్ కర్రీ ఏమన్నా మీకు ఐడియా ఉందండి ఎలా చేస్తారని
ఆ ఐడియా ఉందండి
చెప్పగలరా అండి కాస్త
ఆ చెప్తానండి అంటే మామూలుగా మామూలుగా టమాటకాయలు ఎర్రగడ్లు ఒక టమాటాలు నాలుగు ఎ ఎరగడ్లో ఒక నాలుగు తీసుకొని మాములు దాన్ని అడ్డంగా కోసి బాగా కడుక్కొవాలండి దానిని ఫస్ట్ కడుక్కొని టమాటకాయలు బాగా కడు ప్పుడు నుంచి అవి కోసుకోవాలండి బాగా ఆవ్గా అడ్డంగా కోస్కొని ఫస్ట్ నూనె వేయాలండి నూనె వేసి ఆ ఇలాచిను దళియ దాల్చిన్ చెక్క లావంగము మళ్ళీ వచ్చేసి బిర్యానీ ఆకు అవన్నీ ఏసి ఫస్ట్ ఏయించుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాల్నండ్నే ఫ్రై చేస్క్ కున్ తర్వాత మళ్ళీ ఎర్రగడ్డలు వేయాలండి ఉల్లిపాయలు వేసి అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చాలండి వే ఆ అబ్బుడు బాగా టేస్ట్ ఉంటుందండి మళ్లీ దాన్ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తెలుసు కదండి మీకి బయట కోమార్ట్క్ మార్కెట్ లో ఆ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు వేసుకోవాలండి.
ఆ
ఉప్పు వేసుకున్నాంక బాగా పా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదంకా బాగా ప్చ్ దాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఆ మళ్ళీ ప్ ఫ్రై చేసుకున్నాంక దానికి మనము ఆ వచ్చేసి ఇంక రొంచేపు ఫ్రై చేసుకున్నాంక టమేటాలు వేసుకోవాలండి.
అ
టమేటాలు వేసుకున్నాంక మళ్ళీ చికెన్ బాగా కడుక్కోవలండి.
కన్నీ కూడా కొంచెం సాల్ట్ వాటర్ లో లేదా, పసుపు నీళ్ళలో కడగడం వల్ల మంచిదన్
అవునండి చానా మంచిదండి అలాగ వాటర్తో పసుపు నీళ్ళతో కడుక్కొని బాగా శుభ్రంగా కడుకోవాలండి నీళ్ళన్నీ ఓడిసిపోయిన్నాంక ఆ చికెన్ అనేది దాంట్లో మా ఢీ ఫ్రై అయిన, దాంట్లో వేసుకొని కొంచేపు కడవెల్ కలబెట్టుకోవాలండి అంటే టమేటాలో ఉన్ డే వాటర్ కొంచెం బయటకు వచ్చేంత వరకు ఒక టూ మినిట్స్ అలాగా కలుపుకోవాలండి. ఆ టూ మినిట్స్ కలుపుకున్నాంక్ కా మళ్ళీ ధనియాల్ పొడి గరం మసాలా, కారం పొడి అలా అవన్నీ వేసుకొని మనము కలపెట్క్ క్కోలండి అలాగ ఐదు నిమిషాలు పెట్టుక్ కొని ఇంకా లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే ఇంకా మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోత్ తుందందే
ఓకే ట్రై చేస్తానండి వీలు ఉన్నప్పుడు
ఆ ట్రై చేయండి. చాలా బాగా ఉంటుంది. చాలా బాగా వస్తుందండి.
మేము ఫ్రెండ్స్ తో ఎప్పుడన్నా బయటికి వెళ్తుంటాం ఈసారి వెళ్తే అలా ట్రై చేస్తామన్ మీడు చెప్పిన విధంగా
అవునా అండి చే తప్పకుండా చేయండి
ఓకే
ఆ ఇప్పుడు సమ్మర్ కదాండి మనకు
అవునండీ
ఇంట్లో మీరు ఎలాంటి ఫుడ్స్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎలాంటి అంటే మాములుగా ఇంట్లో వస్తువుల బయట అవి తింటారా
అంటే ఇవి సమ్మర్ అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి కదాండి
నవునండి
విధమైనంత వరకు హెవీ ఫుడ్నే అవాయ్డ్ చేయాలండి. అంటే చాలా కానీ లేదా అంటే కొంచెం మసాలా ఎక్కువ ఉంటుంది కదండి
అవునండి
అటువంటి రైస్ ను అవయిడ్ చేయ్యాలండి ఇంకా నూనెలో వేయించినవి ఫ్రై చేసినవి
అవునండి
వి తినకూడదండి ఎక్కువగా
ఆ దాని బదులు ఏంటివి తింటారండి మీరు
అంటే దాని బదులు లైట్ ఫుడ్ అండి అంటే పెరుగన్నాం కానీ
ఆ మజ్జిగన్నం
అలా అంటే ఇంకా అంటే చిల్లి వన్న నీళ్ళగా చేసుకున్న చారు
అవునండి
అంటే ఇట్లా గ్రేవీ ఎక్కువ లేకోకు అంటే గ్రేవీ అంటే చిక్కగా లేకోకుండా అ పలుచుగా ఉన్నా అవి ఇంకా ఫ్రూట్స్ లో అయితే ఎక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అనేటివి తీసుకోవాలండి కలింగారకాయ కానీ దోసకాయ కిరా దోసకాయ
ఊ అవునండి
ఇవి తినడం వల్ల మన మనం ఎండలో తిరిగినా కూడా మన బాడీకి అంత బ్రిడ్ అంత తొందరగా డిహైడ్రేట్ అవ్వదండి బాడీ అనేది
కాదండి ఇప్పుడు ఎండాకాలం కదండి మీరు ఆ ఎండల నుంచి మనము ఆ ఎండల నుంచి మనము దె వడదెబ్బ తగలుకోకుండా ఉండడానికి మీరు తీసుకునే ఫుడ్ ప్రికాషన్స్ ఎలా ఉంటాయండి మీరు మాముూలుగా ప్చ్
వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ అనేది తీసుకోవాలండి అండ్ మనకి ఎనర్జీ రావడం కోసం కొంచెం ప్రోటీన్ ఫుడ్
అవునండి
కూరలు కాయగూర్ లు బాగా మంచిగా తినడం వల్ల మన ఆరోగ్యం బాగుందండి
అవునండి
అంటే ఎక్కువ వీలైనంతగా బయట ఫుడ్ అవైడ్ చేయాలండి
అవునండి
అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుందండి మీర ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టపడతారండి ఎండాకాలంలో
ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలండి అంటే ఇప్పుడు వాటర్ మిలన్ ఇప్పుడు కీరా దోసకాయ మామూలుగా కా ఇంగో దోసకాయ ఉంటుందండి మాములుగా
అవునండి
ఆ దోసకాయి మామూలుగా ఇంకా సమ్మర్ లో మనకి మెయిన్ మిస్ చేసుకోకుండా ఫ్రూట్ మనము మ్యాంగో అనేది మిస్ చేసుకోకుడదండి మనకు ఆ సీజన్లో ఒకటే కదా దొరికేది
అంటే మామిడికాయ తినడం వల్ల మనకు వేడి చేస్తుంది అంటారు కదండి ఎంత వరకు నిజమండి
ఆ అవునండి నిజమే అండి మామిడికాయ తినడం వల్ల మనకి వేడి చేస్తుందండి
అంతే మేడం ఈ సీజన్ లో దొరుకుతుంది కాబట్టి
ఆ సీజన్ లో అంటే ఇప్పుడు మనకి సీజన్ లో దొరుకుంది దొరుకుతుంది కదా అండి మనం మళ్ళా ఎప్పుడంటే అప్పుడు దొరకదు మాడికాయ ఇంకా అ కాని మనము ఆ ఫ్రూట్ ని ఎంజాయ్ చేయకుంటే తప్పదండి మనము మామూలుగా. పింపుల్స్ అలాగ వస్త వస్తాయంటారు మామిడికాయ తిన్న తర్వాత
ఏమో
అవునండి
టీవీ సౌండ్
నేనైతే మా ఇప్పుడు సమ్మర్ సీజన్ లో వచ్చేసి ఎక్కువ అది నీళ్లు మాములుగా తాగే కన్నా సబ్జా గింజలేసి దాంట్లోకి చియా సీడ్స్ సబ్జె అంటే ఏదో ఒకటి అండి చియా సీడ్స్ అన్నా లేక సబ్జా సీడ్స్ అన్నా ఏదో ఒకటి దాంట్లోకి నిమ్మకాయ పిండుకొని తాగితే చాలా మంచిదండి
అవునండి
అప్పుడు మనం డిహైడ్రేట్ కాకుండా ఉంటాము
ఇంకా ఎవరికన్నా అంటే డిహైడ్రేట్ అయిన తర్వాత ఎవరన్నా ఉంటే వారికి నిమ్మ రసంతో పాటు వాటి లే కాస్తా ఉప్పు వేసి ఇవ్వడం వల్ల వారి తొందరగా వారికి ఎనర్జీ అనేది వస్తుందండి
అవునండి వాళ్ళ కళ్ళ తిరిగేది ఏమన్నా అలాంటి ఏమన్నా అయినప్పటికి ఆ ఆ నిమ్మరసం తాగడం వల్ల వాళ్ళు రి ఎనర్జీ అనేది గెయిన్ చేసుకుంటారండి ఆ మీకు తోచిన సమాచారాన్ని మాకు అందజేసినందుకు చాలా ధన్యవాదాలండి
మీ కూడా ధన్యవాదాలండి
ఆ సరే అండి